చెప్పండి బాన్నారా మీరు ఉమ్ బానామ్ మీరు బాన్నారా ఆ బాన్నాం తిన్నారా చాపలు ఉమ్
ఆ తి ఇంకా తినలేదు ఎయిట్కి అట్లా పోయి తినాల
ఉమ్ ఏమేమ్ చేస్తారు ఫుడ్ మీకు
మాక రోజు ఒక మేను మేను లాగ ఉంట
ఒకలాంటి హమ్ ఏం ఏం పెడతారు అని బాగుంటాయా
ఆ అంటే టిఫిన్స్ ఒకటి బాగుంటాయి మధ్యాహ్నం ఈవినింగ్ అంతేం బాండవు ఇంకా హాస్టల్స్ లో ఎట్లుంటాయి తెలుసు కదా
ఉమ్
మీ హాస్టల్లో అట్లెమ్ బాగుంటాదా మీకి
ఉమ్ బాగుంటుంది
ఉ ఈ రోజు ఏం పెడతారు మీకి
మాకు ఈ రోజు పొద్దున పొంగల్ మధ్యానామ్ రైస్
బాంటాదా పొంగల్ హలో
సౌడ్ వస్తున్ అండి గాలి సౌండ్ ఉమ్ వినిపిస్తాంది కొన్నిం నలా ఉ మనక ఉ ఆ ఫుడ్ బాగుంటుంది
ఉమ్
ఎ మీరు వస్తే
ఏం చూస్తున్నారు మీరు రుబడుూ
హలో
ఇప్పుడు ఏం చే స్తున్నారు మీరు హలో
వాయిస్ కట్ అయితంది
ఇప్పుడేమ్ చేస్తున్నారు మీరు ఇ
నేను కాలిగానే ఉన్నాను హలో ఖాళీగానే ఉన్నాను నేను
ఆ ఓ హలో
పొద్దున్నే టిఫిన్స్ ఏమేం ఏమేం చేస్తారు
మాకా మండే వచ్చి దోశ ట్యూస్డే ఆ పూరి వెన్స్డే ఉప్మా థర్స్డే ఇడ్లీ ఇంకా సాండే సాటర్డే రిపీట్ అవుతారు ఫ్రైడే ఉప్మా ఉంటారు సండే ఉగ్గని బజ్జిగా చేస్తారు
దటిట్లో మీకు ఏది బాగుంటుంది
అయితే తే దోశ పూర పర్ల తినొచ్చు
నాకు మండే వచ్ చ్చసి ఇడ్లీ ట్యూస్డే పూరి వెన్స్డే దోస తుర్సడే వచ్చే సి ఏదైనా పొంగల్ కానీ పు మాగానీ చేస్తారు ఫ్రైడే ఆ రెండు ఆ రెండు రోజులు ఏదో ఒకటి
ఏ ఫుడ్ బాగుంటది మీ ఏయ్
నాకు ఇడ్లీ దోశ పూరి బాతింటాము
ఆ ఉప్మ తిన్నదా
ఆ ఉప్మా కూడా ఉప్మా ఉగ్గాని బజ్జి మ్ నాన్ వెజ్ న తిన, సండే ఆఫ్టర్నూన్ పెడతారు, సండే ఆఫ్టర్నూన్ పెడతారు, వీక్లీ వన్స్ వీక్లీ వన్స్
ఆ
వెన్స్డే నైట్ పెడతారు
ఔటింగ్ ఔటింగ్ ఉందా మీకు
ఔటింగ్ ఏం లేదు ఎప్పుడు కావాలంటే అ ఇప్పుడు పోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు లానేన్నారు మధ్యాహ్నం కాలేజ్ లో ఉంటాయి కదా ఎవనా మేము కాలేజ్ ఉన్నట్టి చూపిద్దాం అంటే నైట్ ఓ ఎయిట్ లోపల వచ్చేయిలాండి మ్ ఉ హాస్టల్లో అడ్డానికి ఫామ్ చేసి బయటికి వెళ్ళాలి మళ్ళ వచ్చిన తర్వాత కూడా ఇ చేయాలో వచ్చినామని ఎక్కడికైనా మళ్ళీ ఇ ఇంటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్కి కాల్ చేసి వెళ్ళాలి
ఉ మంత్లీ ఫీజ్ ఎంత అండి హాస్టల్స్
శాల
ఎంత సెవెన్ థౌజండ్ సిక్స్ థౌసండ్ మేల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాస్టల్ కొచ్చేండి ఎక్కడికి పోలేదండి వీకెండ్స్ లో హలో హలో హలో వీకెండ్స్లో ఎక్కడికి పోవటం లేదాండి
హలో
ఆ ఇనిపిస్తాదండి
ఆ మీ ఫేవరెట్ ప్లేస్ ఏదండి విజిట్ చేయడానికి అంటుంది
ఉ తిరుమళ
ఉ
టెంపుల్స్ కేవైనా పోవాలనిపిస్తది
వేరే దేశాలకు ఏమైనా వెళ్ళాలనిపిస్తుందా ఉమ్ అట్లెమ్ అనిపియదు అవును మొత్తం అన్ని చే దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగేసి బాగా ఎంజాయ్ జేయండి
ఆ ఎంజాయ్ చేస్తూ ఉండాల మీ మీకు ఏవేమి ప్లేసెస్ ఇష్టము
నాకు ఈ ప్లేస్ అనేం లేదండి పక్కన బాగా మంచోళ్ళు ఉంటే ఏ ప్లేస్ అయినా చుట్టేసి రావచ్చు. అంటే మంచోళ్ళు అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరండి రండి
సరే మనం ఇద్రం బోదాం ట్రిప్ యెయిండండి అండి
ఉమ్
ఎట్లా ఎట్లా వీకెండ్ వస్తాది గదా సాటర్డే సండే అట్లా
ఆ
అట్లా ఏమన్నా ప్లేస్ చూసి వెళ్ళేసొద్దాం టూ డేస్ అలా ట్రిప్ అట్లా వెళ్ళేసొద్దాం అండి